మ్మ్ చప్పు చప్పూ
ఇయాల ఏంది ఇంత పొద్దుగాల సినిమా జుత్తండ్రు
పొద్దున సినీమా చూతాన్నామ్ అంటే గోడికు ఏ ఉంటే సుంచినాం ఇద్దరం అది దోసేసింది తిన్నా ఇగ నేను ఇంకే కదా వంట చేసుకునే
ఆ రావ్ రాలే
ఏ వచ్చిండు ప్రోగ్రామ్ పోతాను వాడు ఇప్పుడు బర్డే ఫంక్షన్ లోవి ఆ హ్మ్ అ ఆ ఆడు అటు పోతాండు ఇగ నిమ్మలంగానే ఉన్నా కొంచెం
ఆ
అని టకు అది యూట్యూబ్ లా పెట్టిండు వాడు, తీన్మార్ వార్తలు అయిపోనాక ఈ దీన్ని బిట్స్ వచ్చాయి కొన్ని. ఈ సీన్ లో మంచిగా అనిపిస్తది అలా వైకుంఠం ఇది చూడాలనిపించింది
ఆ
ఏం ఉన్నాయి ఏం పని లేదు గిన్నెలు దోమింది బట్టలు వేయ్యాలి వాషింగ్ మిషిన్ సారీ.
ఆ
కొన్ని ఒక గ్లాస్ బియ్యం కడిగి తోడిగా టమాటా, వండితే అయిపోతది ఇంత ముందే తిన్నాం దోష అందరం.
మాది అన్నం అయింది కూర అయింది
ఏం కూరనే ఈ రోజు టిఫిన్ చేసుకోలేదా
రాల ఏం చేయాలి
ఏం కూర వండినావ్
కూరనా తోటకూర వండినా
హ
ఏదో కొడుక పాచ్చడి ఎద్దావా కొడుక మొత్తం ఫ్రై చేసిపోయినా మిక్సీ తిరుగుతలేదు అదే కొంచెం పాటు చెప్పున్నట్టు అయితుంది లోపల అంటరుగడ్డ
గు ఉంటాయిపో
టే మంతస్ ఇదేనే సూపర్ కంపెనీ అది
హ్మ్
అ అప్పుడు ఫస్ట్ తీసుకునేది కాకుండా మళ్ళా ఇంకోటి తీసుకోలే మేము ఓ కొన్ని సంవత్సరాలు అదా
చూంచ మరి బెట చేస్తవ
అ ఇట్లా కొంచ స్కూడ్రవర్ ఇట్లాంటే తిగుతుది అది నా అక్కడ రాదు అది
హ్మ్
ఈయనేలేట్ తెల్లగాలిపోయిండు
అచ్
బ ఆరవలే పోకని
ఈ షుగర్ లు తెల్లగల అలావుతా మంచిద అనే
ఇ కావు సడ కనీ
అతాగుడుబంద్ చెత మంచిగుంట పస్ట్ మన జంగడ్ కథ కూడా అన్నంతినకప తా గిండు
ఆ ఏ రాంగదిన్నడే అన్నం లేకపోతే గట్లు ఉండున్న గిర్రంనితిరిగి ఎప్పుడో పడుగాని అన్నం తిన్నాడు పొద్దుగాల్లే ఇకంత సేపటి దక ఏమ ఆగు అసలే ఆకు ఆ రోజు బిర్యానీ చెసినా అని చెపు చెప్పలేదా ఈ మళ్ళ దాన్ని మంచిగా వేడి చేసిన వాంటే తిన్నారు ఆయన తిన్నారు ఈయన ఇద్దరు తిన్నారు
కొబ్బరిపచ్చడి చేత్తన్నావా
ఆ ఆ తోట కూర అయిింది నిన్న కూరగాయలుతీసుకొచ్చి తెమ
ఉ మాకుడ గోరుజీకుడు కాయనా
అయ్యో నిన్న రొయ్యలు అంగట్లాడితే ఎనభై రూపా పలుసటే కట్టనే అన్ని బొంద బెట్టా ఏ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడ ఇద్ద బొచ్చడు వత్తాయి అంగట్ల ఆ అమ్మా అది భూపాల పెళ్లి
నేను ఒక్కసారే వంద వంద రూపాయలు పెట్టి తెచ్చినా
ఆ
దానా ఏమో చా నావచ్చినా ఎ ఇప్పుడు ఐదారు సార్ నా ఐదారు సార్లు అనుకోవచ్చు అవి
అవును
ఉమ్ అవట్లేదు ఓ మ్ అవికొన్ని ఉండ ఒక ఉల్లిగడ్డ కోస్ ఉత్తగాఅందుతా కొంచం
ఆ
వండుకుందామని చుతానగోడిగు డ్డుటమాటా వండితే సాయంత్రం చపాతీలకు కూడా అయితుంది మళ్ళీ కూడా వండాలి సాయంత్రం చుత్త కొన్ని బియ్యం పెట్టి వండితె అదంత భా
నాయి పన్నెండు అయినాయి టాస్కులు దీంతో పదమూడు
పింకీ పింకీ కూడా గన్నీ అయినట్టునాయ్ పింకీ నీ ఎన్నిఅయినాయ్ రా నీ ఎన్ని అయినారా కాల్స్ ఎన్ని అయినాయి ఇక మేము చేస్తామా ఊకే
ఆ
ఉమ్ ఇంకా పది ఉన్నాయి ఇరువై ఆరు తారీకు వరకు అయిపోవాలి కదా
అనియి అయిపోయినాయి
అవునా
ఆ
నీ నీ అయిపోనాక పిం పింకి నేను చేస్తా హలో నాలుగు కాళ్ళ చేసుకుంటే అయిపోతుది ఇయ్యాల
అదే అదే
హ ఇంకా ఎంత సేపు ఉన్నది టైమ్
ఓ ఐదయింది ఇంకా ఐదు నిమిషాలు కావాలి
ఐదు నిమిషాలనా కానీ వర్క్ స్టార్ట్ అయిందా హ సోనీ ఏం చెత్త
సోనీ ఇ మంగ మంగళావారం కదా పూజలు ఈ ఇల్లు తొడిసినా ఊడిసినా అవన్నీ వసినా కా లేసింది మొహం కడిగింది స్నానం చేసింది దేవు పన్నది
అ
పూజ చేసింది కూసున్నది ఇన్ని పాలు తాగింది టీ పడ కోసున్నా
అన్న చేస్తే అత్తా వాళ్ళు నీకు చేసుడు ఏం లేదు
నాకే ఉన్నాయిగా
ఉ ఊ హు ఉ వస్తండ రాజయ్య
వచ్చిన నేను వచ్చిన బట్టలు పిండి పోయిన వస్తాను నాలుగు ఎన్ని రోజులకు ఒకసారి వస్తాను
ఊ బట్టలు పిండుడు టాస్క్ అయితలేదా ఇగ అప్పుడే అలవాటు తప్పదు ఇగ ఇంకేంటి మాకు కూడా కొన్ని ఏళ్ల నుంచి అక్కడ డోర్ మ్యాట్లు ఉన్నాయి మసి గుడ్డలు ఉన్నాయి పిండేటి పిండాలి ఏ పిండాలి ఈగ పొద్దులు అవి పొద్దులు పూటఅయితేనే అయితది
అవును
ఉ రెండు జాకెట్లు కుట్టుకోవాలనుకున్నా
ఆ
తియ్యే ఏదైతే లే కానీ సాతనైతే మాగా ఏం కాదు కాని పాడుగాను రెండు రోజులు మంచినే ఉన్నది ఈ రెండు నిన్న మంచినే ఉన్నది
ఉ
నిన్న ఇయ్యాల పర్లేదు మంచిగానే ఉన్నాయి గాని
అవ్వ
ఉ ఇంకా
చెప్పాలే
ఏముంది చెప్పేటి మొన్న చేసింది వీడియో వైరల్ చేస్తారు మేడమ్ హాస్పిటల్ పోయినంఅత్తమ్మ అను అలా అమ్మ పొద్దున్ననే పోతుందట
ఈగ హాఫ్ డే స్కూల్ కదా ఈగ
ఉ ఉ ఐదున్నర ఆరు గంటలలకు పోతుందట
వామ్మో గంత పొద్దుగాల
ఉ మల్ల పది తొమ్మిదిన్నర పది గంటలకులకు వస్తుందట
ఆ తొందర నే అయి పొత్తది ఇగ
అదే మార్నింగ్ చేసి చేసేస్తాను
అంటే మళ్ళా సాయంత్రం కూడా అమో
మ్
మళ్ళా సాయంత్రం బొయ్
మళ వంట చేసి పొద్దున్న టిఫినూ
ఆ
ఈ నైన్త్ పోరగాలో టెన్త్ పోరగాలో అట వీళ్ళు
ఆహా
ఇగ సాయంత్రం పోయి నైటూ డిన్నరు వ్వండి పట్టుకొని వత్తది
ఆ
మ్
అంటే అక్కడ నుండి తీసుకొచ్చుడేనా
ఓకే ఆళ్ళు రోజు అక్కడి నుండే తీసుకొసుకుంటురన్నం
హ్మ్మ్ ఆ
బానే చేసారు
హ్మ్మ్
హ్మ్మ్ ఇంకొక్క వన్ మినిట్
హ్మ్మ్ ఇగంతె
ఆ మా ఆయనచ్చిండు మాయనతోని తలుగుతే అయిపోతది
హ్మ్మ్
నిన్న రాత్రి రెండు సార్ల చేసిన ఏయ్ చేసి పక్కక్ పెట్టీ తే ఏం కాదా టైం చూసుకోని కడ్ చేత్తే అయిపోతది
అవునా
ఆ మరి మాట్లాడ అవసరం లేదు నువ్వు పింకికి పింకియే పింకి నీకు చేతది.
ఓర్నియవ అట్లాయితే నయమే కదా మరి
ఆ
ఇయాల్నే నాలుగైదు ఒడగొడదాం ఇగ
మ్మ్
హ్మ్మ్ మరి లేకపోతే చూడాలిగా అది చెప్తా పింకికి
అదే అదే ఆ
మరి ఏం మాట్లాడుకుంటాం ఊ
అదే కదా నువ్వు ఈ టైమ్ చూసుకుంటే మాట్లాడుతే
టైం చూసుకుంట మాట్లాడితే గట్నే రే అయిపోయినై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై
ఓకే
అయిపోయిందిక ఓకే హలో కట్ చేసినావా ఆ
కర్రీ చేస్తానా